హలో
ఆ చెప్పక్క
ఆ పడుకున్నారా పిల్లలు
ఆ బాబు పాడుకున్నాడు పాప చదువు హ్యాండ్ రైటింగ్ టేబుల్స్ రాస్తాంది.
అవునా ఉహు నిద్ర అస్సన్ని ఖాళీగా కుచ్చుంటే నాకి
నిద్ర అత్తంది అందరికి అంతే పని అయిపోతది తొందరగా పన్ జేసేసు కుంటామే ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్తే మాకు కూడా ఏం పని ఉండదు అసలు
అవునులేండి
ఉమ్ ఈ పావ్ ఫాస్ట్ ఫాస్ట్ గా జేసేస్కుంటన్ పని కోసేప్ రెస్ట్ దిస్కుంటస్ స్లోగే చేసేస్కోను ఫస్ట్ ఫస్ట్ గా నాకు నైన్ నైన్ తట్టి కల్లా పని అంత కంప్లీట్ అయిపోయింటది
ఉమ్ లే క్యారీ కట్టేదేమన్నా ఉంటాద పని
ఆమ్ అద్ డబ్బాలక్ బోక్స్ కట్టలక్క
ఆ అవును అట్లై తొందరగా అయిపోతుంది పని పొద్దున్
ఆ బాత్లోకి తీలు బోక్స్ ఇక్కడ పాపక్ ఒక్కటే బాబుకి ఏం లేదు బాబు మధ్యానం వన్ కొస్తాడు స్నాక్స్ ఎసి స్తాను పాప కట్టల్లా నాక్ నైన్ కల్లా మొత్తం ఆల్మోస్ట్ పనంతాగా జేస్కుంట నేను పిల్లలు పోతేనేగా పాప ఎట్ తట్టికి వోతుంది నైన్ నైన్ తట్టి కల్ల పనంతా అయిపోతుంది ఉమ్ కొంచము రెస్ట్టు దొరుక్తుంది. ఆఫ్టర్నూన్ లంచ్ పప్పు రసం ఎద్దాం అనుకుంన్ సడేంటుగుంటనా
ఆ హుమ్
మీరు
ఇంక నేను నాకైతే ఇంకా మార్నింగే అంత క్యారీ అంత కట్టేస్తాను కావట్టి ఈ పని ఏమి ఉండదు
నాకి పాప హల్ డే ఉంటే ఏం చేసే అవసం లేదు పాప సు స్కూల్ ఉందనుకో పాప ఇట్లా రైస్ ఐటమ్ తిన్నదు ఆ పిల్ల ఏమన్నా ఇప్పుడు ఫ్రైడ్ రైసు చిత్రాన్నం పులిహోర అల అండుతే బాక్స్ తీస్కపోతది ఇట్లా కూర ఐటమ్స్ అయితే తీస్కుపో
అవునులే అవి అయితే అట్లే ఇంకా తినేస్తారు ఈజీ
అదే స్పూన్ వేసి ఇస్తామా తినేస ఆ అదే అది కాక స్కూల్ టైమ్ కొద్ది ఇస్తారన్నమాట అంటే వాళ్ళకి ఇట్లా పార్క్ ఇట్లా గార్డెన్ మాదరి ఏం లేదు వాళ్ళ క్లాసెస్ బెంచెస్ మీద కూర్చోలో బెంచెస్ మీదే తినాల చైతన్యాలొ ఇక్కడ
అవునులే
ఆ అందుకనేసి ఆ పాప ఇట్టా కర్రీలు కట్టించుకోవడం ఇష్టం ఉండదా రైస్ ఐటెమ్స్ కలిపిస్తా తను మరి ఐటెమ్స్ టమ్స్ ఇక మాకే సరిపోతాయా మార్నింగ్ టైము ఆమెకి రైస్ చేసి ఇస్తాను మేమేం మంచిగా కర్రీ చేసుకోని ముద్ద ఇట్లంటివీ చేసుకుంటాము
అవును
మాకి ఇంగ అవే సరిపోతాయి ఇంట్లో ఉంటేనే పోగులల్ల స్నాక్స్ అవి ఇవి అంట అంటారు ఇంకా
అవునవును
ఉమ్ ఈ రోజు హాలిడే ఇచ్చారు
ఓ టూ డేస్ కదా హాలిడేస్
లేదక్క ఇక్కడది ఈ రోజు ఒక్క రోజు ఇచ్చారు
అవునా మాకి నిన్న ఈ రోజు ఇచ్చినారు పిల్లలకి
అవునా ఇక్కడ ఏమి ఈరో నిన్న వర్కింగ్ డే ఉన్నది ఈ రోజు ఒకటి గవర్మెంట్ హాలిడే అని ఈ రోజు ఒక్కటి గవర్నమెంట్ హాలిడే ఇచ్చారు ఆ షాపింగ్స్ చేస్తాంటారా ఆన్లైన్ షాపింగ్స్
ఆ చేస్తుంటాను మీషోలో గాని ఫ్లిప్కార్ట్ లో గాని
ఒహో
ఇంకా మింత్రా క్వాలి టిన అదే చూస్తాన నేను బా సర్చ్ చేసి అందులో ఏది బాగుంది అది ఎక్కువ రేటింగ్ ఉందా లేదా చాలా మంది తీసుకున్నారా ఆ ఎక్కువ మంది తీస్ కున్నయి ఫొటోస్ అన్ని పెట్టింటారు కదా సో అవన్ని చూస్ కొని తీసుకుంటా లేదంటే తీసుకొను
ఊ ఉ ఆల్మోస్ట్ మీషో బా నేను మీషో టూ సీట్స్ త్రీ సీట్ర్స్ బుక్ చేసా త్రి మూడు బానే వచ్చినయి అంటే రీజనబుల్ కాస్ట్ ఉంటాయి కాస్ట్ ఎక్కువ ఉండవు ఆ క్ల క్లాత్ తగ్గట్టు ఐటమ్ తగ్గట్టు రీజనబుల్ క్స్ట్ ఉంటాయి కాస్ట్
అవును అవును ఉ
ఆ మింత్ర అజియో ఇవన్నీ కాస్ట్ ఎక్కువ కొద్దిగా
ఆ మింత్ర చాలా కాస్ట్ జి అయినా పర్లేదు కొంచెం మింత్ర చాలా ఎక్కువ కాస్ట్ కానీ క్వాలిటీ బాగుంటది
ఆ అజియో క్వాలిటీ బాగుంటుంది నిన్న నిను మొన్న ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టి ఒక అంటే త్రి పీస్ సెట్ బుక్ చేశా బాటమ్ ప్యాంటు చున్ని
ఉ
ఆ ట్వల్వ్ హండ్రెడ్ క్లాత్న్ సూపర్ ఉంది అంటే ఫస్ట్ ట్వల్ హండ్రెడ్ ఆ ఇక్కడ మీషో అలాంటివి ఏమి లే మీషో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆరేంజ్లోనే మంచి క్లాత్ వస్తుంది మీషోలోన్న ఆ
ఇందుల్గూడ కాస్టను బట్టి ఉన్నాయి క్లాత్స్ గూడా
ఊ ఉ ఊ ఉ ఈ ఫస్ట్ టైమ్ ఏదో బావుందని చూస్తే క్లాత్ బావుంది కనీ కాస్ట్ బడిందనుకోని ఊరికే అయిపోతంది ఇం ఆ జియోలోనా
అజియోలో అవును కానీ ఆ జియోలో పాయింట్స్ ఉంటాయేన కొంచం అమౌంట్ తగ్గుతది గదా
ఊ పాయింట్స్ ఉండాల
కాయిన్స్ ఉంటే అమౌంట్ తగ్గుతది.
ఫ్లిప్కార్డ్ పర్లే రీజనబుల్ డ్రెస్ట్ ఫ్లిప్కార్ట్ కూడ అంత ఎక్కువ ఉండదు. అంత తక్ కొవుండదు రీజనబుల్ గా ఉంటది.
అవును క్వాలిటీ గూడ బా మెయింటైన్ చేస్తారు ఫిఫ్ట్
ఆ ఆ ఆ ఇన్ పిల్లలకి డైలీ వేర్ బుక్ చేసేంటి ఇంట్లో బావుంటాయి.
అవునులే!
ఫస్ట్ క్రై భావుంటదని పిల్లలకి ఫస్ట్ క్రై కూడా కాస్ట్ ఎక్కువ కనీ ఫ్లిప్కార్ట్ లో క్లాత్ బాన్సా బావున్నాయ ఆ
ఉ బావుంటయి.
ఊ
ఎలేటివీ గూడ బాగా ఫాస్ట్ ఇస్తారు మీషోలో గానీ, ఫ్లిప్కార్ట్ గానీ
ఊ ఇప్పుడు టైం నైన్త్ చెప్పారకో డెలివరీ మాకు సిక్స్ కే ఒస్తుంది.
ఆ ఓ టూ డేస్, త్రీ డేస్ ముందే
అది మాకు సిక్స్త కే ఒచ్చేస్తది సిక్స్త్ మార్నింగ్ కల్లా ఫోన్ చేసేస్తారు డెలివరీ ఒచ్చేసింది అని
అవును
ఆ బయట ఆ షాప్స్ లో పోల్ కుంటే ఇవే బెటర్ అనిపిస్తది కో కనీ కొంచెం క్లాతూ ఇష్యూ వల్ల మనం భయపడ కాబట్టి అమౌంట్ వేస్టేయితదేమో
క్లాత్ సరిగ్గా లేదనుకో మళ్ళీ రిటర్న్ బెట్టాలా మళ్ళీ మనం బయటనే తెచ్చ్ కోవాలా మళ్ళీ వేరే వన్నా చూసుకుని ఆర్డర్ చేసుకోవాలా అది కొంచెం ఇబ్బంది ప్రాసెస్
అది మళ్ళీ వాళ్ళు ఒచ్చిలు డెలివరీ మళ్ళీ రిటర్న్ తీసుకోవాలా కోడ్లు మళ్ళీ వాళ్ళు బ్యాలెన్స్ ఎనెక్ కిరూ వేరే బుక్ చేసుకోండి అని చెప్తారు వాళ్ళు
అవునవును ఊ అది దానికంటే ఇంగ మనం బయట షాప్లలలో తీసుకునేది బెటర్ అనిపిస్తది ఒక్కోసారి
ఊ
ఏమంటే కొంచెం టైం స్పెండ్ జేయ్యాల
ఆ టైం స్పెండ్ జేయాల తిరగడానికి ఓపిక ఉండాల అంతే మనకి
ఉండాలా ఇంగా అదే పనిగా పోయి షాపులు మంచిగా వెతుక్కొని ఏది నచ్చితే అది తెచ్చుకోవాలా!
ఊ ఉ
అదే బయటే మేలు ఒక్కోసారి నాకు అనిపిస్తది అందుకే ఎప్పుడైనా బయట షాపులకే ఎళ్తా ఆన్లైన్ షాపింగ్ కొంచెం తక్కవే ఆన్లైన్ షాప్ చేయాలి అనుకుంటే ఇంకా వన్ మంత్ నుంచే ప్రిపేర్ అవుతుండాల అనమాట ఆళ్ళు మనం ఓ సరే అన్న తగ్గుతా ఉంటయి ఇంకోటి మనం నచ్చకపోయినా మళ్ళీ రిటర్న్ చేస్కోవచ్చు మళ వేరేది పెట్టుకోచ్చు ఆ టైమ్ లోపల మనకు సెట్ అయిపోతాయి అనే
ఆ ఆ అది మనము డైలీ ప్రోడక్ట్ చూడడం వల్ల మనకి అమౌంట్ తగ్గుకుంటూ వస్తది ఆ ఆ అనంత పూర్లో శారీస్ ఏ షాపులు బాగుంటాయి అక్క
అనంతపూర్ కంటే ధర్మవరం బెటర్ కాస్ట్ తక్కువ ఉంటాయి ఆ ధర్మవరం పట్టు చీరలు హ్మ్ తక్కువ కాస్ట్ ఉంటాయి అందులో క్వాలిటీ కూడా బాగుంటాయి అనంతపూర్లో వేస్ట్ ఎక్ ఎక్కు కాస్ట్ ఉంటాయి హ్మ్ అసలు షాప్లోన పో ఇంత ఆ మెత్ మెత్తని చీర గాని చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు సిక్స్ హండ్రెడ్ ఎబ్బో చెప్తారు హ్మ్ పూనం శారీస్ అని అంటారు కదా సాఫ ఫ్ట్ గా ఉంటాయి జార్జెట్ క్లాత్ అట్లావి
ఆ
సిక్స్ హండ్రెడ్ అబోనే
ఆహా డైలీ వేర్ సారీస్
డైలీ శారీ డైలీ వేర్ శారీస్ కూడా అంతే కాస్ట్ ఉంటాయి అదే ధర్మారం అయితే కొంచెం పట్టు సారీ కొంచెం ఫ్యాన్సీ మోడల్ అట్లావి థౌజండ్ లోపలే వచ్చేస్తాయి
ఉహ్మ్
హ్మ్ అందుకు నేను కొంచెం ధర్మవరమే ప్రిఫర్ చేస్తా
అవునులే
హ్మ్ క్వాలిటీ బాగుంటాయి అండ్ మా శారీస్ రేట్ కూడా కొంచెం బాగా రీజనబుల్గా ఉంటది అనేసి
హ్మ్ ఉమ్ మీ అనంతపూర్ సహేబాలోన శోభాలోన తీసుకున్నాము బాగుంట క్లాత్ బాగుంటాయి కానీ క్లాత్ బాగుంటది ఆ కాస్టే కూంటాయి క్లాత్ బాగుంటుది కాని కాస్ట్ వాంచిపాదేస్తారు అ
అవును ఉండదు ఉండదు
డిస్కౌంట్ ఉండదు దాంట్లోన
ఇంకా సాహెబ్ ఎన్నక్స్ అన్నా కొంచెం పర్లేదు అనుకో క్వాలిటీ కొంచెం బాగానే ఉంటాయి కొన్ని కొన్ని మాత్రమే మరి అన్న అని చెప్పను అన్ని బాగుండవు దాంట్లో కూడా ఓల్డ్ స్టాక్ ఉంటది సాహేబా ఈ శోభాశారీస్లో పోయినమంటేనా ఏ శారీ చూడు ఎక్కువ కాస్టే థౌజండ్ అబోనే థౌజండ్ బిలో అయితే ఏ శారీస్ రావు
మామూలు శారీస్ అంటే మా రిలేటివ్స్ కి ఏదో పెళ్ళి ఉంటే ఇవ్వాలని మామూలు శారీస్ బాగుంటుంది అంటే పోయినాం దాంట్లోకి ఎయిట్ జస్ట్ మామూలు మనం డైలీ వేర్ కట్టుకుంటామే మోట్ సారీ నాకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు ఆల్మోస్ట్ శారీని మళ్ళీ అది క్లాత్ కూడా అంత మెత్తగా లేదు మామూ టిష్యూలు కాటన్ మిక్స్ అయిన క్లాత్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ చెప్తున్నారు
ఆ అదే అన్నా కదా నేను ఇక్కడ అసలు క్లాత్స్ ఏమి బాగుండవు కానీ కాస్టే ఎక్కువ చెప్తారు
ఈ డ్రెస్ సర్కిల్లోను పిల్లలు బాగుంటాయింటారు కదా
ఆ డ్రస్ సర్కిల్లో ఆ బాగుంటాయి పిల్లలకి గాని లేడీస్కి కూడా బానే ఉంటాయి ఇంకా మగువ లా కూడా బాగుంటాయి
మగవ ఆ ఇంగ్ పక్కనే గదా
రస్రకిలో సర్కిల్ పక్కనే అందులో కూడా బాగుంటాయి
ఆ మగవ లో చేసాను టూ త్రీ టైమ్స్ చేశాను బాగానే ఉన్నాయి పట్టు చీరలు చేసింటిమి కాస్ట్ కూడా శారీ తగ్గట్టు కాస్ట్ ఉండే అదే జెంట్స్ కి బాగుంటాయి ఆ అన్నారు డ్రస్ సర్కిల్లోన
అవునా ఆ
అందుకు చూద్దామని జీన్స్ షర్ట్స్ ఆఫర్స్ ఉంటేంటండి
ఉమ్ మాంగళ్యా మాంగళ్యాలు కూడా బాగుంటాయింట శారీస్ బట్ నేను ఎప్పుడైతే షాపి షాపింగ్ చేయను అంత పెద్ద పెద్ద షాపులల్లో
ఉహ
ఎందుకంటే షాప్ ఏమో పేరుకే పెద్దది కానీ దాంట్లో అ చీప్ క్వాలిటీవే ఉంటాయి మరి కాస్ట్ ఎక్కువ చె తారు ఎందుకు అనవసరంగా దాంట్లోకి పోవడము అంత బిల్డప్ అవసరమా మనకని పోను
అదే కరెక్ట్ పేరమో ఇంత ఫ్యాషన్ గా పెట్టింటారు లోపల చూస్తే ఏమి ఉండదు అసలు
ఉండదు ఓల్డ్ స్టాక్ అసలు కొన్ని కొన్నిట్లో అయితే స్మెల్ వస్తు ఉంటాయవి క్లాత్స్
గాలి ఆడవు ఏం ఆడవు అవి ఎన్ని రోజులు అయి ఉంటది తెచ్చి పెట్టి ఇవన్నీ దాంట్లోనే పెట్టేసి తింటారు అవి ఎప్పుడో తీస్తారు ఎప్పుడో పెడతారు
ఉ ఇంకా మళ్ళీ కొత్తగా ఇంకోటి ఏదో వచ్చింది కదా ఇక్కడ టవర్ లాక్ దగ్గర పెట్టినారు ఒకటి
ఇదేది సౌత్ ఇండియా అవన్నీ మామూలు వచ్చేయి ముందే వచ్చిన్నాయి కదా
అవి వచ్చినాయి అవి కాకుండా ఇంకోటి ఏదో కొత్తది ఇంకోటి ఏదో గుర్తు రావడం లేదే నేను ఒకసారి వెళ్ళిన కాన ఆ ఓకే అండి